హలో ఆ
ఇప్పుడే వార్తలు చూశాను ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ చాలా ఎక్కువ వర్షాలున్నాయని చెప్తున్నారు వాతావరణం చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది ఏమంటవ్
అవున్రా మన లాంటి సిటీ జనాలకేమో వర్షం పడితే చల్లగా ఉంటుందని సంతోషపడతాం గానీ ఈ సీజన్ ఒస్తే రైతులకు ఎన్ని కష్టాలు ఒస్తాయో కదా
నిజం చెప్పినవు వర్షం పడకపోయినా సమస్యే మరి ఎక్కువబడినా సమస్యే అసలు ఈ సీజన్ మొదట్లోనే విత్తనాలు ఎరువులు కొరతో వాళ్ళు పడే ఇబ్బందులు అన్నీ నువ్వు కాదు కదా మళ్ళీ దీనికి పైగా కల్తీ విత్తనాల వల్ల చాలా మంది నష్టపోతున్నారు రైతులు
అవును అదొక పెద్ద దారుణం అంత కష్టపడి అప్పులు చేసి పెట్టుబడి పెడితే తీరా మొల్కలు రానప్పుడు ఆ రైతు పడే ఆవేదన వర్ణనాదీతం దానికి తోడు ఒకవేళ పంట చేతికి ఒచ్చే టైంలో భారీ వర్షాలు పడితే పంట మొత్తం నీట మునిగిపోతుంది
నిన్నే పేపర్ లో చూశాను గాలి వనలకు వరి పంట మొత్తం నేలవాలి. పోయిందని అలా పంట నీళ్ళలో. నానిపోతే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు కదా. చేతికొచ్చిన ముద్ద నోటికి అందకుండా పోవడం అంటే ఇదేనేమో.
అవున్ రా. పైగా ఈ మధ్యకాలంలో వాతావరణం కూడా అస్సలు నమ్మదట్టుగా లేదు. ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు అతివృష్టి అవుతుందో కూడా తెలియట్లేదు. ఒకవేళ కష్టపడి పంటను కాపాడుకున్నా దాన్ని అమ్ముకోడానికి. మార్కెట్ అయాడ్ క తీసుకెళ్తే అక్కడ ఇంకో పెద్ద సమస్య ఎదురవుతుంది.
కరెక్ట్ పాయింట్ చెప్పినావు ఆ మార్కెట్ యార్డులో సరియినా షెడ్లు ఉండవు. ఓపెన్ ఏరియా లో ధాన్యం బస్తాలు ఉంచడం వల్ల ఒకవేళ సడన్ గా హమ్. అ వర్షం వచ్చిందంటె ఆ కష్టం అంతా తడిచి ముద్దుయిపోతుంది. ఈ తడ్చినధనాన్ని కొనుగోలుదారులు తక్కువ ధరకు అడుగుతా ఉంటారు.
అవును తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి క్వింటాల్ కి చాలా ధర తగ్గించేస్తారు. రైతు కళ్ళ ముందే తన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట అలా తక్కువ ధరక్. కమ్ముడు పోతుంటే వాళ్ళు ఎంత కుమిలి పోతారో కదా పాపం.
అవును అసలు మన దేశంలో వ్యవసాయం అనేది. ఒక జూదంలా మారిపోయిందిరా. పెట్టుబడి పెట్టడానికి అప్పులు చెయాలి ఆ అప్పులు తీరాలంటే. కక్ ద కరణించాలి మార్కెట్ లో మంచి ధర దొరకాలి ఏందో ఏ ఒక్కటి దెబ్బ తిన్నా. ఆ రైతు కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతది.
నిజమేరా అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతుల పిల్లలు. వ్యవసాయం వైపు రావడానికి అసలు ఇష్టపడట్లేదు ఎంత కష్టపడినా గుర్తింపు. ఆదాయం లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పిఇగ.
అవును అంతే కదా కానీ దేశానికి వెన్నుముక లాం. రైతులే వ్యవసాయం ఆపేస్తే రాబోయే రోజుల్. చిండికి ఎంత కొరత వస్తుందో ఆలోచిస్తానే భయమేస్తుంది అసలు. ప్రభుత్వము పంటల బీమా పథకాలు మరింత సులభ. చేసి పాపం నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ఆర్థిక సహాయం అంద. లా తోడ్పడాలి.
అవును నిజమే సాహె సాంకేతికతను కూడా ఉపయోగించి. ముందే వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం. ఆధునిక నిల్వ కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరం ఇప్పుడు. అప్పుడే వాళ్ళలోని కొంతవరకైనా మనం కాపాడుకోగలుగుతాం.
కరెక్ట్ పాయింట్ చెప్పినావ్ మనమ ఏమో ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చునే వ. గాని ఎంజాయ్ చేస్తాం కానీ పాపం అక్కడ రైతుల్లో. పొలాల్లో రైతులు పడే ఆవేదన అంతా ఎంత కాదు చలి పుట్టిస్తది.
నిజమే రా సరే గాని. ఈ రోజు పేపర్లో రైతులకు సంబంధించిన ఏదో హెల్ప్ లైన్ నెంబర్ వేశారు. మనకి తెలిసిన రైతులకి ఆ వివరాలు షేర్ చేద్దాం. కనీసం ఏదైనా సమాచారం ఉపయోగపడవచ్చు వాళ్ళకి.
మంచి ఆలోచన అలాగే చేద్దాం.
అవునుర ఇందాక నువ్వు నిల్వ కేంద్రాల గురించి అన్నావు కదా. దాని వల్ల రైతులకి చాలా పెద్ద ప్లెస్ అవుతుంది కానీ చాలా గ్రామాల్లో ఇప్పటిక అలాంటి సదు. రూపాయలు లేపోవడం వల్లే పంట చేతికి వచ్చిన వెంటనే తక్కువ ధరక్. కేనా అమ్ముకోవాల్సి వస్తుంది
కరెక్ట్ ఒకవేళ సరైన ఇన్వాస్ వస్తులు ఉంటే మార్కెట్ లో మంచి ధర వచ్చి వరకు రైతులు తమ పంటలను దాచుకోవచ్చు ఈ వర్షాల టైంలో ధాన్యం పాడపడకుండా కూడా ఉంటుంది కదా దీని వల్ల మధ్యవర్తుల ఆ దోపిడీ కూడా చాలా తగ్గుతుంది
అవును ఆ దళారుల వ్యవస్థ వల్లే అసలైన రైతుకి తక్ కో లాభం వస్తుంది కొనే వినియోగదారుడికేమో ఎక్కువ భారం పడిపోతుంది మధ్యలో ఉండే వాళ్ళు ఏ కష్టం లేకుండా లాభ పడిపోతున్నారు
నిజమే దానికి తోడు ఈ వర్షాల వల్ల ఇంకో పెద్ద సమస్య ఏంటంటే గ్రామీణ ప్రాంతల్లో రోడ్లు అస్సలు సరిగ్గా ఉండవు కదా పొలాల నుండి మార్కెట్ యార్డ్ కి పంటను తీసుకెళ్దామంటే ట్రాక్టర్లు లారీలు వెళ్లడం చాలా కష్టమైపోయింది బురదలో వాహనాలు ఇరుక్కుపోయి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య
అబ్బా అవును రా రవాణా ఆలస్యం అయితే కూరయలు పండ్ల లాంటివి బాగా త్వరగా పాడైపోయి పంటలు దారిలోనే కుల్లిపోతాయి ఒక్క రోజు లేట్ అయినా రైతుకు వేళలో నష్టం వస్తుంది
అవును అందుకే వ్యవసాయంతో పాటు టు మనం మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యం అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ఐటీ ఉద్యోగాలు వదిలేసి మరియు ఆధునిక వ్యవసాయం వైప్ వస్తున్నారు కదా డ్రోన్ టెక్నాలజీ అని హైడ్రోఫోన్ బిక్స్ ఇలాంటివి వాడుతున్నారు అది చూస్తే అంతో కింతో కాస్త ఆశగా అనిపిస్తుంది వ్యవసాయం పైన
అవున్ రో నేను కూడా చూశాను ఈ మధ్య డ్రోన్స్ ద్వారా ఎరువులు చల్లడం వల్ల సమయం శ్రమ రెండు ఆదా అవుతాయి పైగా వర్షాకాలంలో నేల మొత్తం బురదగా ఉన్నప్పుడు పొలంలోకి దిగకుండానే ట్రయింగ్ చేయొచ్చు ఇలాంటి టెక్నాలజీ సామాన్య రైతులకు కూడా తక్కువ ధరలో అందుబాటులోకి రావాలి
ఖచ్చితంగా సాంకేతిక మారినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది కదా ఏదేమైనా ఈ ఏడాది ప్రకృతి కరునించి రైతులకు మంచి పంటలు బండి ఆశించినంత దొరకాలని కోరుకుందాం
అవునురా అన్నదాత సుఖీబవా అన్నరు కదా వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది ఇందాక హెల్ప్లైన్ నెంబర్స్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చెయి నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను
అలాగే పంపిస్తా గాని అటువైపు ప్పు కూడా వాతావరణం ఏమనా మారిపోయిందా ఇక్కడ అయితే ఒక్కసారిగా మనం మాట్లాడుకుంటుంటేనే మబ్బులు పట్టేసి చీకటి అయిపోయింది మాసాడేది
అవున్రా ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ పొదటినుంచేమో ఘోరంగా వేడి ఒక్కపోత కుండిని ఇప్పుడే చల్లటి గాలి మొదలైంది బహుశా ఈ సారి వర్షాలు బాగా గట్టిగానే పడతాయని అనిపిస్తుంది నాకు
అబ్బా అవును ఈ ఎండలకి కీ అల్లాడి పోయాం ఈ సారి అమ్మా ఇప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురు తనే ఉన్న నేనైతే ఈ చల్లడిగాల తళ్తుంటే నాకైతే ప్రాణం లేసి వచ్చినట్టు అనిపిది అనిపిస్తుంది
నిజంరా ఎండలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఈ మధ్య కానీ వర్షాకాలం వస్తే ఒక సమస్య తీరుతుంది గానీ మళ్ళా రోడ్ల మీద ట్రాఫిక్, బురద చూస్తేనే చిరు చిరాకు పుడతది నాకైతే.
ఉహు నువ్వు ఎప్పుడు ఇంతేనా, పాజిటివ్ విషయాల కం టే నెగిటివ్ గా ఆలోచిస్తావు. అయినా ఈ వర్షం పడుతున్నప్పుడు వచ్చే మట్ ట్టి వాసన ఆ చల్లదనము ముందు ఈ చిన్న చిన్న సమస్యలు ఎంత చెప్పు?
మాట్టి వాసన వరకోకే గానీ మళ్ళీ ఏటైనా బయటికెళ్ళాలంటే రోడ్ల మీద ట్రాఫిక్ ఎంత నరకమో నీకు తెలుసా? రెయిన్ కోట్ ఏసుకున్న లోపల బట్టలు అన్నీ తడిచిపోతయి, ఎంతే అది చిరాకు వస్తదో
అది గుడ కరెక్టే అనుకో. ముఖ్యంగా ఉంటయ్ గా కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు నిలిచిపోవడం వల్ల గంటలు తరబడి ట్రా ఫిక్ ఉండాల్సి వస్తుంది, పైగా ఈ సీజన్ లో దోమలు జ్వరాలు గుడ ఎక్కువైపోతయి కదా.
అవును అందుకే ఈసారి మేము ముందుగానే ఇంట్లో దోమల తెరలు, అలౌట్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నం. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి, మళ్ళీ రెండు మూడు నెలలు బయట ఫుడ్ గుడ తిన పోతే బెటర్
వంద శాతం నిజం. ముఖ్యంగా ఈ టైం లో చెప్పాల్సిందంటే రోడ్డు పక్కక దొరుకుతయి కదా పానిపూరి ఈ చాట్ లాంటివి తింటే, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటయి, కాకపోతే ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా సమోసా లేదా పొకొడ తింటూ చాయ్ తాగితే ఉండే మజా ఏ వేరు గదా.
అబ్బ కరెక్ట్ పాయింట్ గుర్తుచేసినవ్. మా ఇంట్లో ఇప్పుడే పొయ్ మీద చాయి పెడుతున్నారు, ఆ సువాసన ఇక్కడ దాకా వస్తుంది తెలుసా? నువ్వు చెప్పినట్టు వేడి వేడిగా ఏవైనా బజ్జీలు చేస్తే బాఉండు అనిపిస్తుంది నాకు ఇప్పుడు.
ఆ ఆ ఇందాకడ దాక వర్షం మన్ చిరాకన్నవ్ ఇప్పుడ అప్పుడే బజ్జీలు గుర్తొచ్చాయా? సరే గాని మీ ఇంట్లో వర్షాకాలానికి ముందే చేయాల్సిన రిపేర్లను జయిన్ చేషావా? అంటే ఆ రోప్ లీకేజ్ లాంటివి.
ఆ పోయిన వారమే జేయించాం ఆల్రెడీ. అంటే లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు ఒక గోడ మొత్తం బాగా దడిసిపోయి, బాగా తేమొచ్చింది. అందుకే ఈ సార్ అట్ల ఏం ఇబ్బందులు పడొద్దని ముందే జాగ్రత్తలు తీసుకున్న, మరి మీ ఇంట్లో ఓకేనా అంతా?
మా ఇంట్లో అంత ఓకె గని, ఒక చిన్న సమస్య ఏందంటే మా ఇంటి ముందున ఒక పెద్ద చెట్టు ఉంది కదా, దాని వైర్లు ఏందంటే వైర్లు కొమ్మలు తగుతున్నయి. గట్టిగ గాలి వస్తే ఎక్కడ వైర్లు తెగి పోతయని భయంగా ఉంది, అయితే మా నాన్నగారు మున్సిపాలిటీ వాళ్ళకు కాల్ చేశారు, వచ్చి కట్ చేస్తామని చెప్పారు వాళ్ళు.
అవును రా గాలి వానలకి చెట్లు విరిగిపడ్డం కరెంట్ పోవడం చాలా కామన్ కదా ఈ సీజన్ లో. ఈ సీజన్ లో మల్ల పవర్ కట్స్ గుడ ఎక్కువ ఉంటయి. ఇన్వెంటర్ బ్యాకప్ కరెక్ట్ గా ఉందో లేదో గుడ ఒకసారి చెక్ చేసుకోండి.
ఆ నిన్నే చేసా అంతా బావుంది. ఇదిగో మాట్లాడుతుండగానే ఇక్కడ గట్టిగా ఉరుములు మొదలయ్యాయి. బహుశా ఇంకో ఐదు నిమిషాలు పెద్ద వర్షం పడేలా ఉంది, కరెంట్ గుడ పోయేలా ఉంది, వోల్టేజ్ ఆఫ్ అండ్ డౌన్ అవుతుంది
అవునా అయితే ఫోన్ పెట్టేసి ఫస్టు ఇంట్లో ఉన్న టీ వీ, కంప్యూటర్ ప్లగ్లు అన్ని తీ
సరే సరే అవును నేను కూడా అదే అనుకుంటున్నం, ప్లగ్గులు తీసేసి ఇగ ప్రశాంతంగా కిటికీ పక్కన కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్సామని మరి నువ్వేం చేస్సావ్ హలో హలో హలో హలో చెప్పురా హలో